హలో హలో
ఆ నా వాయిస్ వస్
ఆ వస్తుందాం
ఎం ఎ నమస్తే అండి
నమస్తే నమస్తే అండి బాగున్నారా
ఆ బాగున్నారండి మీ ఎలా ఉన్నారండి బాగున్నారా
ఆ బాగున్నామండి ఎట్లా ఉన్నారండి మీ పిల్లలు
ఆ మంచిగానే ఉన్నారండి ఇంకా చెప్పండి ఎలా నడుస్తుంది మీ
ఆ బాగానే నడుస్తుందండి ఇంకా ఏం తిన్నారు మీరు
నే నేన అండి ఈ రోజు పప్పుచారు చేసిన బీరకాయ వండినా అండి
అవునా అండి బిరకాయ ఎట్లా వండుతారండి
బీరకాయని ఫస్ట్ కోసుకోవాలండి
అవునా
తురుము తీయాలి తర్వాత కోసుకోవాలి ఆ తర్వాత పెనం లో ఆయిల్ వేసి బీరకాయల బీరకాయలు ఇంకా పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ వేసి కల్పాలి కలిపినాక కాసేపు మీ ఎమంటే అట్లనే ఉ ఉంచాలి ఆ తర్వాత అది మొత్తం ఏమంటే ఉడికిన తర్వాత అందులో ప ఉప్పు
ఆ
తరువాత కారం అళ్ళం ఉల్లిల్లి పెస్ట్ జ్ బ పసుపు అనేటివి వేసుకోవాలండి అది కూడా కలుపుకునంక టమాటాలు వేసుకోవాలండి కూర మంచిగా ఉంటది ఇంకా చెప్పండి మీ నడుస్ స్తున్నాయా మీ మ ఫాస్టింగ్స్
అవును నడుస్తున్నాయండి ఫాస్టింగ్ నడుస్తుంది ఇగ ఇయ్యట్
మ్
ఫోర్ డేస్ అయి
ట్వంటీ ఫోర్ అయినా అండి మీ ఫాస్టింగ్లు
అవునండి ట్వంటీ ఫోర్ డేస్ అయిపోయినాయ్ ఇంకా ఒక సిక్స్ డేస్ ట్వంటీ నైన్ అయితే ఫోర్ డేస్ ఉన్నాయి
మ్ హు గ్రేటే మరి మంచిగానే చేస్తాను ఫస్టింగ్ వెదర్ బాగా చేంజ్ అయింది కదా
అవునండి వెదర్ బాగా హీట్ ఎక్కింది
అవును ఈ ఎండాకాలం లెక్క అయిపోయింది ఇగ ఫస్ట్ లో మంచిగా ఉండే కదా
ఆ ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ బాగుండే కొంచం చల్లగా ఉండే అంత ఏం ఇబ్బంది కాలే
హుమ్ ఇప్పుడేమో బాగా ఏమంటే ఎండలాగా ఉంది ఏం అర్ధమైత లేదు బాగా ఇగ ఏమంటే దాహం వేసినట్టటు అయితంది కదా
అవునండి మొత్తం డిహైడ్రేషన్ అయితది మొత్తం
హుమ్ ఇంకా చెప్ ప్పండి మీ షాపింగ్ అయిందా అండి మీ రంజాన్ పండుగ కోసం
ఏ ఇంకా కాలేదండి చేయాలి మీదైంద
ఇంకా ఫోర్ డేస్ే ఉన్నాయి అంటున్నారు మరి షాపింగ్ ఎందుకు చేయలేదండి
ఇగ షాపింగ్ కొంచెం ఇగ ఫాస్టింగ్ అవుతాంది కదండి ఇప్పుడు టైం దొరుకుతలేదు మార్నింగ్ నైన్ నుంచ్ మార్నింగ్ సిక్స్ వెళ్ళి స నమాజ్ చేయాలి మళ్ళీ ఒకటికి నమాజ్ చేయాలి పైకి అల దీనిలోనే టైం అవుతుంది ఈ ఎండలో మధ్యలో వెళ్ళలేం కదండి బయట
ఆ ఎండ వెళ్ళలేము కాని పొద్దుగాలా ఎప్పుడు లేస్తారండి
మేమ అండి పొద్దుగాల త్రీ కి లేచి తింటామండి త్రీ త్రీ టు ఫోర్ థర్టీ ఆ కాదండి మా ఒక అక్క ఉంది అక్క వండుతది
ఓకే అంటతే మీకు వంట రాదన్నట్ట
ఆ రాదండి కా రైస్ చేయడం వచ్చు
మ్ మ్ హు ఇంకా చెప్పండి గవర్నమెంట్ స్కీమ్లు ఏమైనా వచ్చినాయా అండి మీకు ఏమైనా
నాకు గవర్నమెంట్ స్కీమ్స్ ఏం రాలేదండి నేను అప్లై చేయలేదు దేనికోసమైనా ఇది ఒక గవర్నమెంట్ డిగ్రీ స్టూడెంట్ నుంచి ఒక డిడిఓది అని ఒక స్కీమ్ వచ్చింది
ఓకే ఆడోళ్ళకైతే ఫ్రీ బస్సు సిస్టమ్ అయితే ఫుల్ న
ఫుల్ నడుస్తుంది అది మీకు చాలా లాభం కదాండి
ఆ మా కోసమే అంటున్నా ఆవిడళ్ళకైతే బాగా వచ్చింది ఇంకా కొత్త వాళ్ళకి రేషన్ కాడు కూడా చేసిండు రేవంత్ రెడ్డి ఇది కూడా ఇది కూడా అయింది అనుకోండి ఇంకా మహాలక్ష్మి పథకం చేస్తే ఏమైతుందో ఏమో
ఆ చేస్తారట ఈ ఇయర్ లో లాస్ట్ వరకు ఈ ఇయర్ ఎండ్ వరకు వస్తా ట మీకు మహాలక్ష్మి పథకం
అవునా అం ఇంకా చెప్పండి గ్యాస్ అనేది ఎంత పిరమైపోయింది కదా
అవునండి కానీ కాకపోతే మన తెలంగాణ మినిస్టర్ చెప్తుండుగా ఎల్పిజీస్ అవైలబుల్ ఉన్నాయి ప్యానిక్ కాకండి అని
అ ఎన్ని గానం మమ్మల్ని అవైలబుల్ ఉన్నాయి చెప్పండి ఒక నెల రెండు నెలలు ఆ తర్వాత అయితే మ బ్యాన్ అయిపోతాయి కదా ఎందుకంటే మాకు సప్లై అయ్యేది ఇరాన్ నుంచి కదా
అవునండి
ఇరానే ఇప్పుడు ఏమంటే వార్ లో ఉన్నాడు అప్పటి నుంచి మాకు ఇగ ఎక్కడ వస్తాయి గ్యాసులు రావు ఇగ
రావుగాని ఇప్పుడు సీజ్ ఫైర్ అయితే అసేస్తది అందుకే అండి వేరే దేశం వల్లగాడు పంపిస్తాడు లైక్ చైనా
ఓ లేదు ఏమంటే మాది ఎక్కువ స ప్లిమెంట్ అనేది సముద్రాల నుంచే అయితాయి కదా
అవునవునండి
సముద్రాల్లోనే వారు వారు నడుస్తున్నాయి కదా ఇగ సప్లిమెంట్ అనేది ఎట్లా అయితది
అవునవును అది నిజం ఆ ఇగా పాతకాలం రోజులు వస్తాయండి
అవును
మ్
ఇంకా చెప్పండి మార్కెట్ వెళ్తారా అండి మీరు కూరగాయల ధరలు ఏమున్నాయండి
ఓ కూరగాలుతర నెత్తికేక్కినయ్ ఫుల్
ఆ అందరేమో అగ్గవ ఉన్నాయి అంటున్నారు మీరేమో పిరం ఉన్నాయ అని చెప్తున్నారు
చాలా పిరమే అయిందండి మా దిక్కు
అవునా మీదిక్కుపోయినాయా ఓకే టమాటలు ఎట్లా కిలో ఉన్నాయండి ఏ కాదండి పది రూపాయలు ఇరవై రూపాయలు అంటాల్లు కదా
ఏ కాదండి మా దిక్కు యాభై రూపాయలకన్న తక్కువయ్యా అంటు అన్నాడు
అవును
అవునండి మా దిక్కు చాలా పిరమైంది మీ దిక్కు ఎట్లా నడుస్తంది
రూపాయల్ పది రూపాాలే
ఏ నిజం చెప్పండి
ఏ నిజమేనండి ఇరవై రూపాయలు పది రూపాయలే
అంతేనా అయితే మీది అయితే మీదిక్కే నార్మల్ ఉన్నాయి అక్కడికి వెెళ్ళి తీసుకోవాలి ఇక
ఆ తీసుకోవాలి కానీ ఇంకా చెప్పండి ఏం చేస్తారు షాపింగ్ల
షాప్ ష షాపింగ్ నేనైతే ఇప్పుడు అన్న పెళ్ళి అన్న రిసెప్షన్ ఉంది
ఓకే అన్న పెళ్ళి కూడా అయింది రిసెప్షనా అండి
కాదండి ఎంగేజ్మెంట్ ఉందండి
ఓకే ఓకే
అయితే ఎంగేజ్మెంట్ రోజు ఎంగేజ్మెంట్ కి షాపింగ్ చేద్దాం అకుంటా ఈ ఎంగేజ్మెంట్ కి ఇంకా రంజాన్ కి ఒక టెన్ డేస్ ఏమో గ్యాప ఉంది అంతే
లేక చూశిన సప్నా షాపింగ్ మోల్ హైద కాగజ్ నగర్ లో ఫేమస్ అని విన్నా కదా
ఆ అవునండి కాకపోతే ఇప్పుడు ఆ మా అపోజిట్కి భాగ్యలక్ష్మి షాపింగ్ మాల్ అని వచ్చిందండి చాలా బాగుంది
అందులో కూడా ఏమంటే ఉన్నాయా అండి
సరే బాగున్నాయంండి అందులో ఇంకా ఆఫర్ కూడా పెట్టిందాభాగ్యలక్ష్మి గారు
ఆ అవును ఆఫర్ అయితే విన్నా అండి ఆ ఏమంటే ఉమ్రాకి పంపిస్తాడు ట్టా కదా
అవునండి ఒక చిట్ చాంద్రాతి క తీస్తారట అది ఎవరికెళ్తే అళ్ళ ఉమరా లే కపోతే ఆప్షన్స్ ఉన్నాయి ఒక స్కూటీ ఉంది స్కూటీ కావాలంటే స్కూటీ తీసుకు కోవచ్చు కాకపోతే ఉమరాకి వెళ్ళాలండి ఉమరాకి వెళ్ళచ్చు
ఉ అవునట ఉమ్రాకి మొత్తం ఆయనే ఆయనే తరపు నుంచట ఉమ్రా కోసం
నవును ఒక ఒక పర్సన్ ఎ కదా
ఉ ఒక పర్సన్ కోసం
ఆ ఒక వర్సం కోసమే అండి ఒక స్కూటీ కావాలంటే అది ఉమ్రా కాదు స్కూటీ కావాలంటే స్కూటీ కూడా తీసుకోవచ్చు అట
ఓకే మంచిగానే ఉన్నది ఆపల మీద ఆపలి పొద్దుగాల ఏమి దిన్ రండి ఫాస్టింగ్ అప్పుడు
పాషంగ్ అప్పుడు నేను బిర్యానీ తిన్నా అండి
హ అంటే బాగా ఆయిలీ ఫుడ్ తినొద్దని చెప్ తస్తారు కదా మీరు ఎలా తిన్నారండి
ఆయిలీ ఫుడ్ అంటే బిర్యానీ అంటే ఈ రంజాన్ లో ఎక్కువ ఆయిల్ ఫుడ్ అండరు కాకపోతే ఏం కాదు తినచ్చు మన డైజెషన్ మీద ఉంటదండి కొత్త కొత్తగా తిన కొ కొత్త కొత్తగా కొంచెం అయితది కానీ ఇప్పుడు ఇగ హ్యాబిట్ అయిపోతాదిగదండి బాడీకి కూడా ఒకటి సిగ్నల్ వచ్చేస్తుంది
ఇంకా చెప్పండి ఏం సంగతిలు
చెప్పాలి మీరు తిన్నారా మీరు
ఆ తిన్నా అండి
అవునండి మీకు ఎంతమంది అండి పిల్లలు
నాకా అండి ముగ్గురండి ఇంకా చెప్పండి ఏంటి విశేషాలు మరి
చెప్పాలే విశేషాలు మీరే మొత్తం ఎండ ఘోరంగా కొడుతుంది ఇంకా వర్షాలు కూడా ఇట్లనే ఉంటాయట
ఆ ఎండలు అయితే ఘోరంగా ఉన్నాయి నేను నాకు కూడా అనిపిస్తున్నాయి
అండి ఇప్పుడు సిక్స్టీన్ నుంచి ట్వంటీ త్రీ వరకు వర్షాలు ఉన్నాయట తుఫాన్లు ఇట్లా వెదర్ చేంజ్ వల్లనే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తు
ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా బాగా ఎక్కువ అయినాయి కదండి
అవునండి చాలా ఎక్కువ అయిపోయినాయ్ ఇప్పుడు సిక్స్టీన్ నుంచి ట్వంటీ త్రీ వరకు భారీ తుఫాన్ అట తెలంగాణలో
అవునా ఇంకా బిర్యానీతో పాటు అది ఏమంటే కర్రీ ఏముండే అండి
బిర్యానీతో అది కార్డ్ ఉండే అండి పెరుగు ఉండే పెరుగుతో పాటు నా కండి బిర్యానీ కర్రీ కర్రీ అంటే ఏదైనా నాన్ వెజ్ ఇష్టమండి
ఓకే నాన్ వెజ్ అంటే ఇష్టం మీకు వెజిటేబుల్స్ అంటే ఇష్టం ఉండయా అండి
అ వెజిటేబుల్స్ అంటే దా వెజిటేబుల్స్ లో పప్పు ఇష్టం కాకపోతే నాన్ వెజ్ ఉండాలి ఉ